వెయిట్కి జీరో ఉన్నాయి గోవింద మంగళం
గోవిందంగ బామ్మ అయితే కేర్ఫుల్ ఉండాలి ఏ నీ
అదే మొన్న సిగ్నల్ లేక అట్ల అయిందిరా నాది కూడా ఒకటి అయిపోయింది
వొరిని వంద రూపాయలు పోయినట్టే మంచిగ ఉండాలి
రాత్రిపూట సిగ్నల్ లేేక మేము చేసేసరికి పోయిందది
ఇప్పుడు నీ ట్వంటీ అయిపోయినంక నేన్ నీకు ఫోన్ చేయచ్చు కదా నీకు
చెయ్యచ్చు నువ్వు ఎన్నిస ఎవరైనా ఎన్నిసార్లు ఐన ఇపు నేను మాట్లాడినందుకు కూడా నాకు పేమెంట్ జరుగుతది ఆ
నిబు నన్గ మాట్లాడదా అ నా
ఆ నీ కూడా వస్తది
నాకు ఎంతోతాయ్
ఎంతో ఎనభైో అరవై రూపాయలు వస్తానయి ఇప్పుడు ఆ నూట అరవై ఎనిమిది అవి చూపెట్టట్లేదా అవి చూపెట్టేటి అన్నిీ ఆ పైసలే ఏది మాట్లాడే పైసలే ఇప్పుడు మన ఈ కరక్షన్ కాక ముందుకి నేను ఎట్లా
రికార్డింగ్ చేస్తుాయి అయితే అగు నాకు ఓ డౌట్ ఉంది ఇంకలా ఎట్లా అం ఇప్పుడు నేను నేను ఒక ఫోన్ మాట్లాడితే నాకు వంద రూపాయలు ఇప్పుడు అట్లా ఇదిే మాట్లాడు రెండు వేలు వాస్తాయి నాకు మళ్ళ మీతో మా ఇ నందకి ఎంమ ఎన్భ మలోతాయ
ఆ వస్తాయి ఎనిభై కరెక్ట్గా నా తెలిసి ఫోన్ టు ఫోను కరెక్ట్ అప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడ చూడ వాటికైతే వందేసిల్లు కానీ ఇప్పుడు అట్లా వేయట్లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ వోర్డ్ వర్డ్స్ సరే ఏదో కానీ ఇట్లా ల క్క పెడతాల అక్కడ త్రీ నాట్ నైన్ వన్ నాట్ నైన్ అదిది చూపెడతాంది.
అవునా గసి ఇపుడు అంటే ఒకవేళ ఎన్ని వ అంటే మనం కరెక్టుగా అన్ని వాట్స్ మాట్లాడతాం గా అట్లే చెప్
హ్మ్ మాట్లాడతాం కదా అ తెలవట్లే ఆదాయం అక్కడ ఏదో కాని కేలిక్యులేట్ చేత్తంది. ఆ కేలిక్యులేట్ చే ఉంటంది కాబట్టి ఆ కేలిక్యులేట్ ప్రకారం ఏమన్నా పైసలు ఇత్తరేమో
అవును మొత్తానికి మనం ఒకర మరి ఎక్కువసేపు మాట్లాడదాం ఎక్కువ పైసలు ఎత్తారేమో మరి
ఏమి ఎక్కువ పైసలు ఏత్తరో ఏమో
ఏ ఐదు నిమిషాలు మస్తు ఎక్కువా ఇప్పుడు రెండు వందల వట్స్ మాట్లాడితే ఇక పైసాలు రానట్టే ప ఏ వీడి భరతిగాడ్ అసలుయితే పది నిమిషాలు మాట్లాడాలంటాడి వీడు
పది నిమిషాలు ఎవరు మాట్లాడతారురా
అట్లా వాళ్ళు చెప్తరు పది నిమిషాలు మాట్లాడాను మనం ఐదు నిమిషాలు మాట్లాడితే సరిపోతది. హ్మ్
మా దగ్గర రా మాకు మధ్యాహ్నం ఒక పి హెచ్ స్కాలర్ ఆయనని సిఎస్ఆర్ అని ఇట్టు క్లియర్ చేయండు నెలకి యాభైవేలు వత్తాయి. ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయనకి ఏం జేయడు అసలు ఖాళీ తీసుకొచ్చి వుత్తిగా ఎవరు ఏమి ఉండదు ముచ్చట్లు మామూలు గా వచ్చిపోతడు అంతే మధ్యాహ్నం పని ఉంటే పని చేస్ కొంటడో ఎ ఇంటికి గావాలంటే ఇంటికి పైసలు ఇత్తడు
హ్మ్
అంత ప్రశాంతంగా ఉంటది. కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయితడు మంచి ఇగ దాంట్లో కూచోని కేబిన్లో
అదే పేచీ ఐతే మా బడు కేవ్ లో రూమ్ కేవ్ లో సెపరేట్ రూమ్ ఇ
రో
రూమిత్తరంట బీచ్ స్త సపరేట్ గా ఒక్కరే అంట పీజీ చేసేటోళ్ళకి గ రూమ్ ఒక్కరే పిహెచ్డి చేసేటోళ్ళకి నీయమ్మా రూమ్ కి ఒక్కరే అంట రూమ్ మస్తుంటదంట నీట్గా ఉంటదంట ఊగుతర అంట అది ఏమతల పిజీ ఇవాల ఇప్పుడు పిహెచ్డీ కనుకున్నప్పుడు
మాది అసలుకైతే నా రూమ్ కి ఇద్దరమే గానీ ఏ తారాజ్ కేమ లో రూమ్ కి నల్గుని ఏసీలు
ఆ ఇద్దధద బోర్ పడుతుంది నాలుగు రం
కొంచెం చిల్లు ఉంటది కాని కొంతమంది వేషకాలు మా రూమ్ లో ఒకడు మస్తు పెద్దడు రా బాబు వాడు ఇరవై ఆరు సంవత్సరాలు వాతో అసలు మ
ఏయ పైబ్ మ్యాచి అది వాడ ే ఉ
వేరే ఉంటాడు వాళ్ళ అంతా ఇక పెద్ద అంకుల్ గా ని చేసి అది చేత్తడు ఏదన్నా అబ్బో గోల్డన్ గా బొమ్మలు గీసిన పెయింటింగ్సిన నే ఎందుకురా టైం అంత వేస్ట్ కుంటారు మీరు అ అత్తడుగు ఏ ఆ గోడకి బిఎన్ డబ్లూ గీసేటప్పుడు ఎందు మీరు ఇ అన్ని గీస్తారు ఇప్పుడు ఈ వయసుల బొమ్మలు స్టిక్కర్ తు పెట్టాలి గోడల మీద గాని మీరు బొమ్మల గీత్తాలు అలా
అయితే నేను చెప్పనా వాళ్ళ ఇట్ల జనరేషన్ గ్యాప్ వత్తది ఇ ఇ డేంజర్ అదంత జనరేషన్కపో అద
వాడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో అయిపోయిందట వన్ టెన్త్ క్లాస్
భూని అమ్మ మంచిగా భూమిడి వానికి వానికి ఇంకెందుకంట బియ్యి
ఏమో వాకి పిహెచ్ మీద వచ్చింది మళ్ళీ ఉతుగురు రాలేదు వాడు
ఊరిని ఎంతగానో వచ్చింది హాస్టల్ండ
ఓ వంద ఏడో ఏడు వందల ర్యాంకు ఎనిమిది వందల ర్యాంకు అంది
నా గమ్మతి మన ఈ నిన్నే ఫోన్ మాట్లాడుకుంటారుడు ఇదియల్లేటు ఎ అయ నిమిష లో ఉతి వసి పోతా ఆకా కుట సక కంత ఎన్నా ఫ్యాన్ కింది కొంది మంచి మీ ఇంట్లో చల్లనే ఉంది అయనా రేకుల అయినా కానీ
ఊ మంచిగె ఉంది కొంచెం పైక్ ఉన్నాయి కదా హైట్ టే హైట్ ఉండే సరికి అంత అగడేం తాగట్లే ఏప్రిల్ అయితే కొంచెం అగడ్ తాక్ ఇగ దప్ అళ కొది కూలర్ తీసి పెెట్టుకోవాలి
అవున ఈ స్కూల్ల తీసెయ్ దండిగని సమ్మర్ కత్తవు కదా నువ్వు కూడా హాలిడేస్ ఉంటాయి కద మీకు సుషేడ్
ఒరి ఒకసారి ఈ సారి టెన్ మినట్స్ వ
మాట్లాడదా ఉన్నయ్ లేైట పైసలు కొతేతు ఉదా అట్లయితే నేను పని నిసే మాట్లాడతా మనిషకి న రెండ అయినా షీర్వ ఎప్పుడు కావాల ఏమో జా కావారా ఎందుకు ఏ కో ఊకె ఫోన్ చేత ఇప్పుడు నీ నెంబర్ తీసుకపోతా నీకు చేతప్పుడప్పుడు అవును నీకు ఫోన్ చేసి అంజి అని చెప్తా ఫస్ట్ ఇగో నాకు ఆకాష్ నువ్వు నీతోన ఐదు కాలు ఎట్లా ఏసి అయిపోయద్ ఐదు కాల్స్ అయితే అయిపోతాయి దెంక్తి గాన్ తోని ఐదు కాల్స్ అయిపోతాయి ఇగొ ఇప్పుడు భరత్గాని పోనీ అను ఇప్పుడు ఈన్న భరతగాని అంత ఐదు కాల్స్ అయిపోయద్ లకీ గాన్ తోని సాయ లక్కీ గాని నెంబర్ లేదు గదర నాకైతే సరే నెంబర్ తీసుకొని వాడను ఇంకవరు ఉన్నరు ఉ
నను వట్టుకొని మాట్లాడిడు ఎవరికిరా
నేను వెంకనికి చెప్తా ఎవలు ఎందుకు రా
వెంకీ వాళ్ళ కోక పూటనారా
ఒక్కప్పుటినే అంట వత అనుడు టువల్కి వతా అన్నాడు
ఊహు వళ్ళ మనిషనవ్ ఒక పూట పెట్టిల్ మాకు ఒక ఫోటోల్ దిగుదాం అసలు మూడింటి వరకు కాన్న పడతది సదే
లేహే తలగనొప్పే ఏడ్ నిమిషాలయింది ఓన్న ఏమవుతుంది ఇంగ లోండి ఏ సరిలే ఎక్స్ప్లోజ్ చేద్దాం మళ టక టక మాట్లాడదం ఇదైతే
ఊ సరే బాయ్
చెప్పు నంబర్ చే